హలో
హలో అక్క ఏంలేక ఇందాల కనే ఆస్పట అ బయోమెట్రిక్ అయిపోయింది బయటకు వచ్చినా ఊర్కనే తరుదమణ అది బుక్ నా డిగ్రీల టెక్స్ట్ బుక్ ఉండే అది ప బంగ్ పోయింది కొన్ని పేజెస్ పోయినాయి బ్యాండింగ్ చేద్దామని వచ్చినా ఏ చేస్తున్నావ్ అక్క
ఏంలేదరే యిట్లా బయట ఖాళీగా గుర్చున్న రేపంటే ఏదో ఫంక్షన్ అంతా వెళ్తున్నవారా
అవునా కదేపా నాకేం చెప్పలేదు అసలు
చపలేదా మీ అక్కకు రేపు ఉందంటే నాతోను అన్నది ఎల్లాలని మరి నువ్వు కూడా వెళ్తున్నావేమో అని
ఇంకా ఎట్లాగ హాస్టల్ నే ఉన్న ఇంత దూరం నుంచి అక్కడికి ఏం వస్తా అని చెప్పలేదేమో లేకపోతే తర్వాత నిదానంగా నైటికిలు లేద్దాం అనుకుంది ఏమో
ఆ కావచ్చేమో నాకు ఎల్లుండడి ఒక అకేషన్ ఉంది బర్త్డే పార్టీ ఉంది నేన అటు ఎల్లాలి హ్మ్ మళ్ళీ అసలే ఫస్ట్ బర్డే నా మా బావ మా బామ్మర్ది వల్ల కొడుకుది ఇంత మా చెల్ల కొడుకుద అనికి రా మీ ఎలా లేేవా అల్లు టూ డేస్ ముందే రమ్మనే బజ ఆ వెళ్ళాలిరా ఇ ఫస్ట్ బర్త్డే మళ్ళీ వెళ్ళకపోతే బాగుండదు అసల మా చుట్టాలుఅందరు వస్తు అక్కడ మంచి ఎంజాయ్ చేయొచ్చు కాకపోతే అక్కడ ఒక ఆ వెళ్ళాలి ఒక డే అన్నా స్పెండ్ చేసి రావాలి వాళ్ళ సాటిస్ఫాక్షన్ కోసం మంచిగానే అన్ని బాగా చూసుకుంటారు చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు తెలుసా నేను వెళ్ళిన తర్వాతే నే అసలు ఆ చెల్లా చెల్లాయి తే అసలు రా అక్కా నువ్వు రా కానీ ఒకటే బతిలా మొన్నా చ్చి చిన్నని బర్త్డే కి వాళ్ళు వన్ డే బిఫోరే వచ్చీరు మంచి మంచి సెలబ్రేట్ చేసుకున్నారు ఉన్నరు వన్ డే టూ డేస్ అ ఇట్లా ఉండి ఆ వాళ్ళ ఆయన ఏమో టూ డేస్ ఉన్నాడు గాని ఆ చెల్లి అయితే వన్ వీక్ ఉండి వెళ్ళింది. మాతో చాలా అసలు మా ఫ్యా మిలీ అంటే ఇంకా నా సొంత సిస్
మొత్తం బాగా కలిసిపోయిర్లు బాగుంటది బాగుంటదదిగ పోవాల్సిందే మరి నువ్వు అంత మంచిగుంటే
అవునురా ఇగ ఏ చిన్న అకేషన్ అయినా కూడా ఫస్ట్ నాకే ప్రిఫరెన్స్ ఇస్తది, ఓ వచ్చి మంచిగ ఇంట్లో కలిసిపోయినట్టు అన్ని పనులు చేస్తా ఉంటది. మొన్న అన్నీ పనులు మ్యాగ్జి మం పనులన్నీ ఆ చెల్లె చేసిందిరా ఇప్పుడు ఆమెకు గూడా నేను కూడా బడ్ డే కాబట్టి వాళ్ళ రిలేటివ్స్ వస్తారు అంత నేను కూడా పోయేమన్నా కొంచెం హెల్ప్ చేయాలి కదా.
త చేయాల్లే అంత పాపం ఆమెక్కూడా హెల్ప్ చేస్తే కొంచెం మంచిదిలేదు ఇంకా పోతున్నావ అక్క మరి మీరు అందరు కలిసే పోతున్నార అక్క
అవునురా ఫ్యామిలీ మొత్తం వెళ్ళాలి కద ఇగ తప్పదు కదా
ఆ మరి పిల్లలు అంతే ప్చ్ అ కొంచెం ఇబ్బంది అయితది అన్ ఉండ కదా నీకు అందరు కలిసి ఒకేసారి
అందర్ కలిసి ఇగ ఆటోనో లేకపోతే ఏదన్న మాట్లాడుకోని వెల్లాలె వెళ్లిన్ తర్వాత ఇగ అక్కడ నై ట్ కాబట్టి మేము మార్నింగ్ బయల్దేరుతాము
మ్మ్ హ్మ్ అదే రోజు వెళ్లి మళ్ళీ నెక్స్ట్ డే వస్తార అక్క
ఆ ఇగ అల్లి నెక్ నెక్స్ట్ మల్ల తోటి క్యారీ చేయలేం కదరా అందు కోసమే మొత్తానికిక అయితే మంచించి సెలబ్రేట్ చేసుకొని రావాలి అనుకుంటున్నా
అక్క ఇ ఏ దేని గురించి ఆలోచించకుంటో ఫుల్
ఆ అదే అక్కడే మా పెద్దమ్మ వాళ్ళు అక్కడే ఉంటారు అమ్మమ్మ వాళ్ళుక్క అక్కడే ఉంటారు మామ్మ అయిన మా అమ్మ వాళ్ళు అక్కడే ఇంకే చిన్న కిషన్ అయినా అందరు కలిసి ఒకే ఊళ్ళు ఉంటారు కాబట్టి మంచిగా గ్రాండ్ సెలబ్రేట్ చేసుకుంటారు
అట్లయితే అందరు కలిసి ఒకే సారి వ చేస్త
అవునురా ఇక అన్ని కవర్ చేసుకొని రావాలి బర్త్డే ఫంక్షన్ తో పాటు వాళ్ళ ఇంలలో కూడా పోయి అంత
ఇలాగే ఉంటది
అవును మంచిగానే ఈగ తీసుకోవాలి ఆ మీ అక్క అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళిందిరా పక్కన అక్క వల్ల ఇంటికి వెళ్ళింది బాగానే ఉంది రేపు అయితే ఫంక్షన్ వెళ్తున్న అని అన్నది మరి ఒక మాట ఇట్లా కూడా అన్నది చెల్లే కి చెపు ప్పాలే నైట్గా అని అన్నది అది చెప్తదేమో నీకు అ
నైట్ చేపలే
ఈ మంత్ లో అసలు ఎన్ని పండుగలు వస్తున్నాయో బర్త్డేస్ పండుగలు పెళ్ళిళ్ళు ఇంకా నెక్స్ట్ అంత అయితే సార్ మాక్సిమం అందరు మీ రిలేటివ్స్ ఎవరు పెళ్ళిళ్ళ కూడా ఉన్నాయంట సెకండ్ కి థర్డ్ కి అప్పుడు వెళ్ళాలి కంపల్సరీ అన్నీట్ కవర్ చేయాలో ఇప్పటికే పండగలుని
ఏం లాల మాకు ఎన్ని పండుగలు వస్తున్నాయి మార్చద పోతలేదు ఇన్ని రోజుల కంచి
ఆహా అవును
ఎన్ని రోజులు అవుతుంది జనవరి ఫిబ్రవరీ ఎంత తొందరగా అయిపోయింది ఇక్క ఈ మార్చి యి గ్యాస్ షార్టేజ్ వచ్చింది ఆ వంద వారు వచ్చింది ఇం వచ్చినాయి కానీ ఇదిగ అయిపోతులేదుస విలేజ్ మొత్తాన్ని నాశనం చే సి పొండిగా
వచ్చినట్టు అనిపించింది ఇక్కడికి మా అక్క దగ్గరికి
ఆ వచ్చిందండి అక్క నిన్న చెప్పింది నేను అక్క కాడికి వెళ్తున్నా అని చెప్పింది
అవును పండగకు వచ్చే ఇటు వచ్చిందా రా
ఆ పండక్కి అక్క అక్క వాళ్ళ పండుగ ఉండే కదా అక్కనుంచి ఎళ్లి ఇక పద పద మ అక్క వాళ్ళు చూసిపోతే అయిపోతది ఒకల దగ్గర ఉంటే అని ఒక రెండు ఏళ్ళు ఉండి పోతాండ
అవునా నువ్వు అయితే జాగ్రత్త ఆ వుందిరా ఆ కనిపి వచ్చింది ఇప్పుడే అక్కడికి అక్ అక్క వాళ్ళ ఇంటికి వాళ్ళు ఏదో దావత్ చేస్ కుంటున్నారంటే వెళ్ళింది ఆ మీ నాన్నం మీ ఏమోరా మీ నానమ్మ కూడా వచ్చిందిగా మీ నానమ్మ అమ్మ వీళ్ళందరూ ఏదో పార్టీ ఏదో వెకేషన్ సంథింగ్ జరుగుతుంది ఆ ఇంటికాడ అందరు వెల్లిళ్ళు
అంటే మా బాబాయి వాళ్ళు ఇల్లు కట్టుకుంటారు కదా ఆడ దాని గురించి అయ్యుంటాది కావచ్చు
ఉహు మొన్న దర్వాజులు లేపడానికి పోయిర్రు కద అందరు
అ దర్వాజులెత్తుడు కాదు మే అమ్మెవి దాని తర్వాత ఇంకేమన్నా ఏమమ్మ ఏది చేసుకుంటారొ ఏదో పండగని మాత్రం తెలుసు నాకి
వచ్చినవా రా
నేను రాలే అక్క ఆరోజు నాకు పర్మిషన్ ఇవ్వలేదు జస్ట్ దాని తర్వాత టూ డేస్ ఇంకే ఉగాది ఉండే కదా
అయ్యో నిది జాబ్ జయ బట్టే సర్ నువ్వే ఏ ఆకేషన్స్ కీ అటెండ్ అవ్వకుండా అవుతున్నావు కదా
ఏమె అక్క ఇబ్బంది లేదు లే గాని
ఇంత ఇంత సాక్రిఫైస్ చేసినందుకైనా నేర్చుకునేది మంచిగా నేర్చుకొని ఆ చేసినాం అనుకో ఇంకా మంచి జాబ్ వస్తుంది అప్పుడు సెటిల్ అవ్వచ్చు తొందరగా
మ్మ్ అదంత్ ఏమి ఇప్పుడు పిలిచిన ఇంకా పండగల కోసం పోతే ఇక్కడ ఉండన అ నాకు ఇబ్బందవుతది కదా అ
అవునురా అందుకే కేర్ఫుల్ గా చదివి ఆ తీసుకునే ట్రైనింగ్ అయినా మంచిగా తీస్ ఓ తర్వాత బెట్ ర్ ఉంటది ఇ గప్పుడు మీకు ఇష్టం వచ్చిన ఇంటర్వ్యూస్ చదివిందే చేయచ్చు
నాకు ఫస్ట అయితే నేర్చుకుని పెట్టుకుంటె తర్వాత ఎప్పుడైనా యూజ్ అయితుంది కదా నిజమే ఏ పండుగలకీ ఇప్పుడంతల ఏం అద్ అవ్వాలనుకుంట లే అక్క
హ మరి ఎట్ల నెక్స్ట్ నెక్స్ట్ నెక్స్ట్ టైమన్నా అకేషన్ ఉన్నాయరా
స్ ఏమ్ లేవు కానీ
అవును రేపు రేపు పండుగ కదా రేపు శ్రీరామనవమి కదా
శ్రీరామ నవమి అయిన ఏం లాభమక్క మాకసలు హల్డేనే ఇవ్వలేదు
అయ్యో ఇక్కడ మా ఊర్ల నుంచి సెలబ్రేట్ చేసుకుంటారు తెలుసా పక్కు ఊరోళ్ళు కూడా అందరు వస్తారు అన్నదానాలు పెడతారు భోజనాలు ఇక్కడనే చేస్తారు ఎవరు ఇండ్లలో వండుకోరు
శ్రీరామ నవమి కూడా అంత పెద్ద చేస్తారా అక్క మీ
అవును రా ఇక్కడ చేస్తారు యూత్ అంతా కలిసి ఎవరు ఒకరు ఇట్లా రైస్ ప్రొవైడ్ చేస్తారు కొంతమంది యూత్ అంతా కలిసి మనీ వేసుకొని మంచిగ వెజిటేబుల్స్ అన్ని వేసి మంచిగా పప్పు సాంబారు ఇంకేమైనా కొన్ని ఫ్రూట్స్ పెట్టి ఊరు మొత్తం ఇగ మా మా టూ కాలనీస్ వరకి మంచిగా సెలబ్రేట్ చేసుకుంటారు ఎవరి ఇళ్ళలో అన్నం వండుకోరు అక్కడే ఎల్లి తిని ఉంటారు అంత
మంచిదే అసలు శ్రీరామనవమి కూడా ఇంత పెద్దగ చేస్తారని తెలియ ఇది జస్ట్ నార్మల్ గా చేస్తారని మాత్రమే అనుకుంటన
మ మార్నింగ్ నుంచే అసలు అందరూ రెడీ అయ్ పూజ పూజ స్టార్ట్ చేస్తారు ఒక ఒకరి ఇంటి దగ్గర రాముడు ఉంటాడు ఒక ఒక ఇంటి దగ్గర అట్లా సీత ఉంటది హనుమంతుడు ఒక ఒక్కొక్కల్లింటి ఇంటి దగ్గర నుంచి వాళ్ళను డబ్ప్పులతోతీ క్కొని వచ్చి ఆ గుడి దగ్గర పెట్టి పూజ చేస్తారు పూజ చేసి ఉమ్ ర గ్రాండ్ గ నే చేస్తారు పూజ చేసి పూజ అంత అయిపోయిన తర్వాత ఇంకా ఆఫ్టర్నూన్ నుంచి వంటలు ఇట్లా స్టార్ట్ అయితాయి ఈవినింగ్ అందరు వెళ్ళక్కడ కూర్చొని, కలిసి తిని వస్తరు.
ఏమో అక్క ఇక్కడికి వచ్చినా కాంచసలు పెద్ద పండగ పన్ డగయేం పండగలంపియట్లె నాకు చిన్న చిన్న పండగల్లాగ అన్నిపిస్తున్
ఇగా సిటీ లైఫ్ అట్లానే ఉంటది కదా, ఊర్లో ఉన్నంత్ త వైబ్ ఏమైనా ఒక బతుకమ్మ దసరా అప్పుడే కొంచెం సిటీలో వైబెక్కుఉంటది. మిగతా అంతే
అన్ బాగా పూజిస్తరిక్కడ, అంటే దసరా ఆ టైంకి
హ్మ్
బతుకమ్మ కంటే దుర్గామాతను పూజించడం రోజు ఒక్క అమ్మవారట్ల, అట్లా ఇక్కడ అదేక్కువ బాగ చేస్తరు.
హ్మ్ అవును అన్ని బానే జరుగుతయక్కడ.